ఏడుస్తుందండి
ఉ చెప్పండి మీరు మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాల అనుకుంటున్నారు మీరు ఇలా జాబ్ వచ్చిన్ తర్వాత ఇంట్లో వాళ్ళ నడుక్కకోకుండా జాబ్ వచ్చిన తర్వాత మంచికి సెలబ్రే చేసుకుంటార లేకపోతే ఎలా చేసుకుంటారు
నా బర్త్డే నా అని ఎంతవరకు నా బర్త్డే నేను ఆల్ ఫ్యామిలోనే చేసుకున్నాను ఫ్రెండ్స్ తో ఒక టైమ్ చేసుకున్నాను ఒకసారి అది కూడా చాల సర్ప్రైజ్ అండి బాబోయ్ ఎలా ఎలా జరిగిందో తెలిసా నా బర్డేయారు అప్పుడు ఫ్రెండ్ది బర్త్డే ఉంది అనమాట ఒకటే మంత్ లో ఆ ఫ్రెండ్స్ అందరు అమ్మాయి బర్త్డే కి విష్ చేస్తాము సరే నేను అప్పుడు మా ఇంటికి వెళ్ళి బర్త్డే కి నా బర్డే అప్పుడు
అవునండి
ఆ విష్ చేస్తాము కదా అమ్మాయి సెలబ్రేట్ చేస్తాము నువ్వు అమ్మాయి ముందు వెళ్ళండి ఆపాపకు చెప్పకు అని చెప్పిందండి ఆ అమ్మాయిని ముందుకు పంపించారా సరేలే నేను పిలుచుకొని పోదామని పిలుచుకొని పోయాను నేను ఆ అమ్మాయిని నేను ఇట్లా తిరిగి ఇట్లా వెనక్కి తిరిగే లోపల నాకు నా కోసం కూడా కేక్ తెచ్చారండి తెలుసా ఎంత సర్ప్రైజ్ అయిననో నా లైఫ్ లో హ్యాపీగా చాల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అసలకి ఇంకా గుర్తుందండి నాకు ఇట్లా వెనకి తిరిగినను హ్యాపీ బర్త్డే బడ్డీస్ అని రాసిన్నారు నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినాను తెలుసా
అలా అలా సర్ప్రైజెస్ ఇస్తే బాగుంటదా కదండి
అ వునండి నా బర్డేని నేను టూ టైమ్స్ చేసుకోవడం అదే మొదటిసారి అన్నమాట ఫస్ట్ టైమ్ ఇంట్లో చేసుకున్నాను ఇంటికెళ్ళింటిని బర్డే రోజు తర్వాత నా ఫ్రెండ్స్ సెల బ్రేట్ చేస్తారు ఆ డే అంతా చాల చాల చాలా బాగుండే అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను నిజంగా అంటే సీరియస్ గా చెప్తున్నాను నే అసల్కే ఎక్స్పెక్ట్ చేయలేదండి
సడన్ సర్ప్రైజెస్ బావుంటాయండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి
ఉ అంతే కాకుండా ఇంకా ఈసారి నా బర్డేని ఇంకా ఫ్రెండ్స్ తోనే సెలబ్రేట్ చేసుకుం టాను
హు
అ ఉమ్ ఒక జాబ్ మంచి జాబ్ వచ్చి ఎక్కడికైనా బయటికి వెళ్తే బావుంటుంది కర్ కాని అన్ని మనం అనుకున్నట్లు జరగవు కానీ దానికోసం కష్టపడతనండి చాలా
పడాలండి ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ కూడా చాలా కష్టంగా ఉందండి ఎక్కడ జాబ్స్ ఓపనింగ్సే పడ్డం లేదసలు
హుమ్
హుమ్
అసలుకి మొత్తం ఈ ఏఐ వచ్చిన తర్వాత నే అనుకుంటున్నాను ఏఐ రాకోకున్న కూడా జాబ్స్ అనేటివి చాలా కష్టంగా ఉన్నాయి బయట ఎక్కడ దొరకడం లేదు ప్లస్ అందరు చాలా కష్టపడుతున్న దొరకడం లేదు ఒక సీటు మీద పది పది వేల మంది సీట్ చేస్తే ఎలా దొరుకుతాయిండి
అదే కదాండి అందులోన ఇప్పుడు ఎన్ని కాలేజెస్ అని అందరూ బీటెక్ చదువుతున్నారు. ఆ అందరు పిల్లలు మంచి చదువుతున్నారండి ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ అయిపోయింది. ఒక్కొక్క కాలేజ్ నుంచి వేల మంది బయటకు వస్తుంటే పాపం వాళ్ళలో ఎవరికని జాబ్ ఇస్ తారండి కంపెనీ వాళ్లు
మీరు చెప్తున్నది కూడ నిజ మేనండి ఒక పది వేల జాబ్లు ఉంటే పది లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తుంటే ఎంత మంది సెటిల్ అవుతారండి
అదే కదాండి అసలు
కానీ ఒక ఇండియా లోనేన అండి బిటెక్ లు ఇంజనీరింగ్లు తర్వాత డిగ్రీలు లాలు ఇవన్నీ చెయ్యాలి ఇవే చెయ్యాలి అని చెప్పేసి ఒక ఇండియాలోనే అండి ఇట్లా అనుకుండేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అదే వేరే కంట్రీ లో అయితే ఇలా ఉండదు నీకు దేని మీద ప్యాషన్ వుందో ఆ ఆ వర్కే నేర్పిస్తారు.
అవునండి పైగా అక్కడ ఇంత చదువు కూడా ఉ ఉండదునుకుంటానండి త్వరగా అయిపోతుందండి అక్కడ గ్రాడ్యుయేషను
అవునండి తొందరగా గ్రాడ్యుయేషన్ అవుతుంది ప్లస్ వాళ్ళకి తొందరగా జాబ్స్ వాళ్ళు సెటిల్ అవ్వడము పేరెంట్స్ కి దూరంగా ఉన్నా మీకో విషయం తెలుసా ఆ వాళ్ళందరూ ఎవరు పేరెంట్స్ తో ఉండరు తెలుసా అందరు హాస్టల్లోనే ఉంటారు
అవునాండి
ఉమ్
ఉ
స్టడీస్ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ వచ్చినప్పటి నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేస్తారు
అవునండి
ఉ
కానీ అక్కడ అందరూ కష్టపడతారు కదా అండి
నిజమేనండి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు దేని మీద సెటిల్ అవుతున్నారు ఏం తింటున్నారు ఏం సంపాదిస్తున్నారు అని అనుకోరు వాళ్ళనే ఫ్రీగా వదిలేస్తారు
ఉ కొంతమంది అట్లా ఫ్రీగా వదిలేసినా కూడా కొంతమంది మంచిగా పెరుగుతారండి అక్కడ
ఉ అలా వదిలేస్తే ఏమవుతుంది అండి చిన్న ఏజే కదా అండి అమౌంట్ ఏమి ఇవ్వకుండా పాకెట్ మనీ ఏమి ఇవ్వకుండా వదిలేసార అనుకోండి వాళ్ళు ఆ పాకెట్ ఆ పాకెట్ మనీ కోసం జాబ్స్ నేర్చుకుంటారు స్కిల్స్ నేర్చుకుంటారు
అవునండి అవును
ఉ
దీంతో వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అవుతారండి అసలు
అ
ఇక్కడ అలా కాదు కదండి ఇ ఇప్పుడు ఏజ్ వస్తుందండి ఈ చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ చదివే చదవాలి అన్నట్టు మనకి ఒక మ్యాప్ రాస్ పెట్టేసింటారండి ఇంకా ఇంకా ఆ మ్యాప్ ఎలా వెళ్ తే మనం అలా వెళ్ళాలి ఆన్నమాట ఇంకా
నువ్వు ఇంజనీరింగ్ చదవాలి నువ్వు బిటెక్లే చెయ్యాలి సిఎస్ సి లే తీసుకోవాలి డిగ్రీ ఏ చేయాలి
ఊ
అన్నీ ఇవే ఉంటాయి అండి వాళ్ళకి అలా కాదు నువ్వు డ్యాన్సా యాక్టింగ్ ఆ ఆర్ట్స్ ఏమంటారు ఇంకా స్టిల్ ఉంటాయి స్టాచ్యూస్ ఉంటాయి కదండి ఆ విగ్రహాలు తయారు చేస్తారు
అవునండి అవును
సపరేట్ గా క్లాస్ ఉంటాయి తెలుసా నీకు విగ్రహాలు తయారు చేయడానికి సప్ సపరేట్ క్లాసెస్ పేయింటింగ్ వేయడానికి సపరేట్ క్లాసెస్
ఉ
అలాంటివి డిఫరెట్ డిఫరెంట్ ఉంటయి వాళ్ళకి
అవునా అండి మీకు బాగా తెలుసు అండి బయట దేశాల గురించి మన దేశం గురించి ఎలా ఉంటది సిచ్యువేషన్ ఆన్ని
అంటే నేను డ్రామాస్ ఎక్కువ చూస్తానంటా అండి అవునండి నేను డ్రామాస్ ఎక్కువ చూ చూస్తాన్ కొరియన్ కొరియన్ డ్రామాసు చైనీస్ డ్రామాసు తర్వాత అమెరికన్ డ్రామాస్ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటానా దాంట్లో తెలుసు లేదండి వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళు రాసింటారు
అవునండి అవును
లేదే ఏమన్న డ్రామాస్ చూస్తారా అండి
లేదండి నేను డ్రామాస్ ఏం చూడనండి నాకు అలవాటు లేదని నాకు డ్రామా ఓపెన్ తినం గానే నాకు నిద్ర వచ్చేస్తదండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చూస్తది తను చూస్తూ ఉంటదన్నమాట నేను తన పక్కన ఉండి చూస్తూ ఉంటాను ఇంక అలానే నేను నిద్రపోతానండి ఇంకా
అవునా అండి డ్రామాస్ చూస్తే నిద్ర ఎందుకు వస్తుందండి డ్రామాస్ చూస్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తది నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి తర్వాత నెక్స్ట్ ఏమైతదో అని ఎక్సైట్మెంట్ ఉంటది కదా అండి
ఏమోనండి నాకు మాత్రం భలేగా నిద్ర వచ్చేస్తుందండి
అంటే మీరు దాని మీద కాన్సంటట్రేషన్ నేర్చు కోకుండా జస్ట్ ఊరికే చూడాలంటే చూడాలి అనుకున్నట్లు చూస్తు ఉంటారు అందుకని మీకు అలా అనిపిస్తూ ఉంటది
అవునా అండి ఈసారి ఏదన్నా మంచి ఏదన్నా డ్రామా ఉంటే చూడాలండి ఏదనా ఒకటి సజెస్ట్ చేయచ్చు కదా మంచి మోటివేషన్ డ్రామా ఏదన్న అలా ఉందా అనేసి ఒకటైతే విన్నానండి ఒకటైతే విన్నా నా ఫ్రెండ్ ఎప్పుడు అంటుంటది మదర్ అండ్ డాటర్ రిలేషన్ బాగుంటది ఆ డ్రామా చాలా బాగుంటది అని చెప్పేసి అంటూ ఉంటుందండి ఎవరో ఒక అమ్మాయి చెప్పిందండి మదర్ అండ్ డా టర్ బాండ్ ఇంని చెప్పేసి ఏదో ఉందంట కదన్నండి డ్రామా
అ అండి నేను కూడా చూడలేదు కానీ అది వెన్ లైఫ్ గివ్స్ స్టాండరీస్ అని నేను ఆ డ్రామా ఇంతవరకు చూడలేదు తెలుసా అండి నీ ఎందుకంటే ఏడుస్తానని చూడలేదని నేను నేను ఎక్కువ ఎమోషనల్ అయ్యే డ్రామాస్ చూడలేనండి తెలుసా
నేను కూడా అంతేనండి ఎక్కువ ఎమోషన్ ఉంటే నేను ఇంకా తట్టుకోలేనండి నాకు త్వరగా ఏడుపు వచ్చేస్త కదా ఇంకా నెక్స్ట్ ఏవన్న చూడాలన్నా కూడా నాకు ఇంకేమి చూడాలనిపించదండి ఇంకా
అ నేను ఎప్పుడు ఒకటే పెట్టుకుంటానండి నేను ఏదైనా డ్రామా చూడాలనుకున్నా ఏదైనా మూవీ మన తెలుగు టాలీవుడ్ మూవీస్ అయినా నేను ఆ మూవీ చూడాలన్నా డ్రామా చూడాలన్నా లాస్ట్ లో ఎండింగ్ అనేది హ్యాపీ ఎండింగ్ ఉండాలి హ్యాపీ ఎండింగ్ లేదు సాడ్ ఎండింగ్ అని తెలిసి ఇంక అసలు ఆ డ్రామా ఆ డ్రామాని ఆ సినిమాని చూడానండి నేను
అవునా అండి
నేను తట్టుకోలేనండి ఎమోషన్
నేను కూడా అంతేనండి నేను డ్రామాస్ అనే కాదు సినిమాల్లో కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా నేను ఇంక నా తల ఇట్లా దించేస్తానండి ఎందుకులే చూసి ఏడవడం అని చెప్పేసి
అ మీకో విషయం తెలుసా జనతా గ్యారేజ్ మూవీ లో సమంత ఎన్టీఆర్ విడిపోతారని నేను ఆ సినిమా చూడియమే ఆపేసాను తెలుసా అండి
అవునండి నాకు కూడా సినిమా అంటే చాలా ఇష్టం అండి నేను ఏమనుకున్నా అంటే సినిమా చూస్తూ చూస్తూ లాస్ట్ కి అంటే జ ఎన్ ఎన్ టీ ఆర్ వాళ్ళ వాళ్ళ కోసం వేరే ఊరికి వస్త కదా ఆ వాళ్ళని చూసుకోవడానికి అప్పుడు ఏమన్నా తను చూసు కొని వచ్చిన తర్వాత రెండు ఫ్యామిలీస్ కలిసి సమంతా ప పెళ్లి చేసుకుంటాడేమో నేను ఎక్స్పెక్ట్ చేశానండి ఎండింగ్ కానీ కానీ అలా జరగలేదండి ఏంటది అసలు ఆ తను ఇంగ తనని ఇంకా వాళ్ళ నా సమంత వాళ్ళ నానేమో నువ్ చే నువ్వు ఇటు వైపు వచ్చేసేయాలి తన హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి అంటాడు కానీ తను మాత్రం ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఉండిపోతడు ఫ్యామిలీస్ కోసం వాళ్లిద్దరు సాక్రిఫైస్ చేసుకోని ఇం సమంత పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది ఇంక ఎన్టీఆర్కి వేరే అమ్మాయి వస్తుదండి ఇంకా
నీకు తెలుసా అండి చూడండి తెలుసా ఆ సినిమా చూడను తెలుసా అండి ఆ సినిమా వచ్చిందని నాకు అక్కడ నుంచి పక్కకెల్ పోతారు ఫోన్ లో కూడ సినిమాకు సంబంధించిన రీల్స్ కానీ ఆ క్లిప్స్ కానీ అస్సలు చడను ఆ చిన్న ఎపిసోడ్ కకే అండి మళ్ళా నిత్యమని కూడా మంచి హీరోయినే కదా అండి చూడొచ్చు కదా లేదు అంత చిన్న సీన్ కూడా అంత ఎమోషన్ అయ్యి చూడను అండి సాడ్ ఎండింగ్ ఉందని
అవునండి బాదోస్తదండి అలాంటి సీన్స్ చూస్ మీరు జంత గ్యారేజ్ అని చెప్పంగానే నాకు ఇంక స్టోరీ అంత గుర్తుకువచ్చేస్తుందండి నాకు ఇంకా
అయ్యయ్యో నా వల్లనే గుర్తుకొచ్చిందా అండి మీకు ఇప్పుడు
అవునండి
అంటే అవి కూడా ఒక వచ్చే విషయాలే కానీ సాడ్ వి మనం చూడలేం అనమాట
అంతేనండి ఇంకా సరేనండి
సరే అండి బాయ్ అండి బాయ్ బాయ్ గుడ్ నైట్
గుడ్ నైట్ అండి